హలో ఆ సెవెన్ అయితే క్లోజ్ చేస్ ఉండే దాకా అంతా హలో వినిపిస్తుందా
వినిపిస్తుంది
హలో ఆ ఇందాక సెవన్ ఆ సెవెన్ ఉండే ఆ సెవెన్ ఉండే క్లోజ్ చేసి ఉండే అంటున్న హమ్ ఇంగా అన్నావు కదా సెవెన్ కి ఇంగా క్లోజ్ చేసినా
ఆది తినరాలే
ఉప్పు ఉన్నా కాని టేస్ట్ అయిందా అంటే ఇప్పుడు
ఏకా కాలే టెస్ట్ కాలే తొక్కగాలే ఆ మళ్ళా నేను చేసిన పప్పే సార్ బాగా చేసిపోయినా నేను చేసిందే నేను చేసిన పప్పే తిన్నారు మళ్ళా
కాదు అన్నీ బుక్ చేసుకున్నా బదులు ప్రాన్స్ బిర్యానీ బుక్ బుక్ చేసుకుంటే అయిపో గా ఇది వన్డే కంటే రా ఇప్పుడు మన రాంది ట్రై చేసి కొన్ని రావు అదే బుక్ చేసుకుంటే టేస్ట్ నచ్చితే తిని ఇంకోసారి తినాలనిపిస్తుంది ఆ ఇంకోటి ఫ్రాన్స్ రేట్ ఎక్కువ ఉంటాయి మళ్ళా అది మధ్యలో అదేందో తీయాలంటారే నరంలా ఉంటది
ఏంది ఎయ్యలేదన్న నేను చూసినా కదూ ఉప్పు పసుపు వేసి కడిగి ఏంది ఎయ్యలేదు ఉప్పు పసుపు వేసి కడిగింది నూనెలో దేవేసి
అరే ఉప్పు పసుపేసి ఫస్ట్ నీసు వాసన పో కుండా కడగాలని చెప్తారు కదా ఆ ఆ ఉప్పు మళ్ళా కూరల ఉప్పు రెండు గలిపి ఎక్కువ అయినాయో ఏమో అది సరిగ్గ కడిగిందో లేదు ఇప్పుడు మనము ఫిష్ కూడా ఉప్పు పసుపు వేసి క కడగాలె నిశు వాసన రాదని చెప్తారా మన ఫామ్ స అవ్వం కదా అవన్నీ
ఆ ఈ వీడియోలా అదేండి హాఫ్ కేజీ కే ఆలు ఆరు ఉల్లిగడ్డలు కోసిండ్రు నేను కేజీ నర్రా తెచ్చినందుకు ప పన్నెండు ఉల్లిగడ్డలు కోసిపెట్టిన
ఆ
అంటే అది నీళ్లు పొయ్యకుండ ఉండాలి మొత్తం ఉల్లిగడ్డ టమోటాల తోటే అన్నమాట ఉల్లిగడ్డ తోటే అయితే ఈగా పన్నెండు ఉల్లిగడ్డలు కోసిన అన్నిగనము ఉల్లిగడ్డలు బోసిన పప్పు నేనే చేసి ఆ ప్రాంతం ఒకటి దానికి వదిలేసిన ఆ ఉప్ప ఎంత ఉప్పేసిన మ మొత్తం నా పప్పే కథం చేసిడ్లు
ఆ టెస్ట్ లెక హు హి హి పాపే
అదే గద ఇది తంటలు ఇవి వాళ్లు స్ స ర అండేసరికిళ్ అద్దరి తెరివే పోవద్దు అనుకున్నా ఏమ అంటే నా మీదవ ఈ బాడకి ఇంకా నానిని అంట అడిగ ఏమ అంటే వీళ్తోేను పెట్టుకోలేను అది నేను ఎప్పుడు ఉండలే నాకు రాదు ఫోన్ లో చూసుకుంటా నాన్ వెజ్ అత్తమ్మ బాగాచేస్తుంది అని అంటావు కదా నువ్వు ఇప్పుడు మా అమ్మాయి దగ్గర చూసిి నేర్చుకోని అంటావు కదా ఊరిక వచ్చినప్పుడు అ జయ బాగుండదుని తెలుసు దాన్ని నాకు కూడా తెలుస అదే ఊర అట్టార్ ప్లాప్ అవుతుందిని నాకెందుకు వచ్చిందిని నేను దాన్ని ఉం ఉండమని చెప్పి ఇచ్చినాను
ఆ
ఉండింది ద మొత్తం ఉప్పు ఎక్కువ వేసి ఉండింది
హే హా
ఎంట తీస్కో రా అని
అదే అ
మధ్యానం ఫంక్షన్ ఉన్న దేట్ల అయితే గానీ మధ్యాహ్నం ఫంక్షన్ల తిన్నా
రాత్రి ఏం తిన్నారు మరి
అదే ఉప్పేకున్నా అదే వేసుకొని తిన్నా
అది అంతే
బాగుంది బాగున్నా
ఆ పాప్పున్నాాల ఆ
అన్ని అంత
అదే వాళ్ళకి రాకుండా కానీ మంది కొంక పెట్టమంటే ఫస్ట్ పెడతారు
అదే కదా నాకైతే ఒక్కలు బాగా పెడుతరు
ఆధా
ఏమైంది నేను అన్ని కట్ చేసిన పప్పు ఇద్ద పప్పు నిరు మాకిన్న అత్తామా జర నేను వాటర్ పెట్టుకుంటున్నా జర కడిగ పప్పు గిన్నెలు ఉంది ఆ ఆ బియ్యము వె ఎంత ప పోయె తీసిన ఆ పప్పు కడిగి అల్ల పోసా అంటే అది కడు కుండానే పోసింది పప్పు
ఆహా
కరెక్ట్ పప్పు ఆ కడగకుండా పోస్తే నేను వచ్చినా స్నానంకెళ్ళ వచ్చి చూసిన పప్పు ఎట్ల ఉందని నె నేను తిందమని చేసుకున్న నాది ఎట్లయినా నాకు మంచి చేయదని
అ
అయితే ఆ పప్పు మీద పప్పులు పురుగులు పడతాయి చూడు చిన్న చిన్నవి ఖరాబ్ పప్పులకి
ఆ
చిన్న చిన్న గా వస్తాయి చూడు
పప్పు పప్పుల పప్పు పురుగు తెలుసు నాకు అ ది వేరు అ తె గుర్తు ప తెలుసు తెలుసు పప్పుల పప్పు ప్పు లల్లో పురుగు ఎట్లుంటదో తెలుసు. గుర్
ఏవరన్నా కడిగి ని నీ చెప్తదమ్మ బొ బొ దొరసానమ్మ పప్పు కడగకుండా ఎవరన్నా పప్పు కడిగి కుక్కర్ లన్న ఏదైన పప్పు కడిగె వేస్తరు డైరెక్ట్ గా పోసిం
పు పురుగు కనిపియలేదా ఆమెకు అసలు
అదే కదా ఓయమ్మో నా శ్రీమంతమ్మప్పుడు కూడా నే తల్లి ఈన మైదాపిండి తెచ్చిండు గర్జలు చేసిండు ఆ మైదాపిండిల ఆ పురుగులు ఉన్నాయి. కలిపేటప్పుడు తెలువలేదా నే కొంచెం కలిపినప్పుడు తెలువుదా పిండి మొత్తం
అయ్యో పిండి జల్లెడ వట్టారా కలిపే టప్పుడు కాదు జల్లెడ వట్టాలి పు పిండి ఎప్పుడు పొడి
జల్లడ వ పోనీ జల్లడ వట్ ఆత్త లేదేమో జల్లెడ వట్టకపోయినా వాటర్ ఏసి కలుపుతున్నప్పుడన్న పురుగులు కనిపిస్తాయి.
కనబడతాయి. అవును నల్ల నల్ల దొడ్డు అవి చిన్న గుడా ఉంటవ్ దొడ్డగ ఉంటాయి. ఇంకా
అప్పుడి గుడా కనపడలే. చెప్పలే విను మళ్ళ అప్పుడి గుడా లే నీన్ తాల్చింది నేనే నే అల పెట్టి కట్ చేసిన నేనే
ఆ
టిది ఏంటీ ది అంతా ఇది పురుగు పురుగు అత్తమ్మా ఆన్న అవున మరీ నాకు కనిపీయలేదు. అవును అండి అది సాగం బాడ అయిపోయినా పిండి బొత్తం బిస్కి నానబట్టి టైమ్ అంతా వేస్ట్ ఆయి చేసిరే తల్లీ మళ్ళ అది కుదురకపోతే పాడే సిర్ మీ చేయనికి కూడా టైం లేదు. మళ్ళ అది ఆర్డర్ పెట్టి కొన్ని కొన్ని కొన్ని తెప్పించినం బయటికెళ్ళి ఒడి నింపే మందం. అదే నేను చేసి ఉంటానా నాకు నేను చేసేది ఉం టేనా నా మీదనేే గునీకి చస్తుండే.
అదే ఉందిగా
నేను చేసానుంటె గది చూసుకోవ ఇది చూసుకోవ బిల్డపు మాటలు మాట్లాడుతుండే
స
రీతీ లేనోల్లె రీతుల గురించి మాట్లాడు తుంటారు.
అదే గాద
ఏడ వడితే అడ్ ఏడ పడతె ఆడ గిన్నెలు ఏసిర్రు మరి తోమీ పెట్ ట్టచ్చు కదా కనీసం కొంచెం గలీజ్ గా ఉండాది.
ఆ నీకు టూ డేస్ టైం ఇచ్చినట్టు ఎట్లా తెలిసింది.
అల్ల మెసేజల్ల మెస్ పేజీలాళ్ల మెన్షన్ చేసిర్రే
నాకు చెయ్యలేదు నువ్వు ఇందాక అది కూడా ఫార్వర్డ్ చేస్తాను చేయలేదు నాకు తర్వాత చెయ్
ఏ అదే ఫార్వర్డ్ ఏ మెసేజో నేను చదవాల నాకు అంత ఉక్కలేదు అంత లేదు నిన్నను నీకు ఒకటి చెప్పాలా హలో ఇ పొద్దునించి అన్నం తినలే తెలుసా టిఫిన్ కూడా చేయలేదు నీళ్ళు కూడా ఇంకా కాలే ఇప్పుడు మూడు అయితుంది ఇప్పటి వరకు ఫాస్టింగే
ఓ ఏం చేసినా మరి పొద్దునించి వాళ్ళ పొద్దున్నే పోయిరన్నావు కదా నే
పొద్దున పోయ్యితే తొమ్మిది నరకు పోయిరా అది పోంగనేది సమ్ము ఏమైంది అంటే అంటే ఒక సైడ్ ఉగ్గు ఒక సైడ్ గుడ్డు వండిన బాగా మంచిగా అది ఇది ఏసిన ఆ చేసి పెట్టినా నేను పూజ చేసేసరి కల అదిేంది అది చల్లగా అయితే లూజ్ లూజ్ అయింది లూజ్ లూస్ తినిపేసి జారే పోతుంది అది తింటలేదు నేను అంత కష్టపడి గుడ్డు వేసి అది వేసి వేస్ట్ అయింది తెలుసా వేస్ట్ అయింది మళ్ళీ అది కొద్దిసేపు తినిపించిన ట్రై చేసిన తింటలేదు తింటలేదు అనేసి మళ్ళ కొంచెం ఆమె మటు అన్నమొండి నా అన్నమొండి పెరిగేసి తింట స్తే అప్పుడు తిన్నది ఆ తిని నీకు టైం వేస్ట్ మళ్ళీ ఉంటడు నీకు టైం వేస్ట్ మళ్ళీ ఈయన వచ్చిండు ఈయన చేేసిన నే అయిపోంగ నువ్ ఒకటే ఫోన్ చేిన నిఫ ఫోన్ చేస్తే కడిచ నీతోటే మాట్లాడుతున్నాను నేను
మరి అన్నం తిన్నావా అంటే తిన్నా అన్నావ్
పలిగా నేను ఇక నువ్వు తినలేదు ఇక మళ్ళీ ఇప్పుడు
మరి తినుకుంటున్నానా మాట్లాడపోను నేను అన్న మీ పాప పడుకుందా అంట పడుకు కుగాట్
ఏడ పడుకుందే నేను నువ్వు నువ్వు స్టార్ట్ చేసినప్పుడే నేను ఎత్తుకొనే ఉన్నాయిట్ ఎత్తుకోనే ఉన్నా ఆమె కిందేస్తే ఏడుస్తుంది చెప్పేది ను ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైమ్ చేసిన అప్పుడు ఇంకాపడుకోలే పూర్తిగా ఏడ్చిన సౌండ్ ఇనిపించిందా లేదా
అవునా
ఏసి సౌండ్ ఇనిపిస్తుంది మళ్ళీ ఫోన్ మధ్యల కట్ చేస్తే ఎట్లా అన్నట్టు నేను ఎత్తుకోనే ఉన్నా కిందేస్తే ఆమె ఏేడుస్తుంది కాలం మీదే ఉంది కాలం వేసుకుని నేను అన్నం ఎట్లా అని చెప్పు మళ్ళీ ఇప్పుడు నేను ఇందాక కడిగిన సౌండ్ ఉన్నా కదా బియ్యం కడిగిన నేను అన్నం ఏడ వండినా నేను
మరి పప్పు చేస్తాను ఇప్పుడు ఆయన వ వస్తాడానా
పప్పు చేేసినా మరి పప్పు నేను పొద్దున్న చేసినా నే కూర వీళ్ళు దోశలలో తినిపోయిరు పప్పు వీళ్ళు గద చట్నీలు తిినరు కూరలే తింటారు
అవును ఈ పప్పు ఇది ఇ ఏంది ఇది అట్ల తింటే ఎట్లా